హలో.
హలో వినిపిస్తుందా ఆహ్ వినిపిస్తుందా అండి.
ఆహ్ వినిపిస్తుంది ఇప్పుడు.
ఆహ్ బాగున్నారా అండి.
ఆహ్ బాగున్నా మీరు బాగున్నారా.
ఆహ్ బాగున్నానండి.
ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఖాళీగానే ఉన్నా.
ఉహు అవునా.
మీరేం చేస్తున్నారు.
ఇప్పుడే పనైపోయింది నాది ఉ కూడా కాలిగానే ఉన్నా.
తిన్నారా మరి.
ఆహ్ తిన్నానండి.
ఆహా ఏం చేసారు.
మాది పప్పు కందిపప్పు ఈరోజు.
కందిపప్ప పప్పు ఒక్కటేనా ఇంకా కూర ఇంకా వేరే చేసారా.
ఓన్లీ కందిపప్పు మాత్రమే.
అవునా మరి ఒక్కటే తినేస్తారా. అంటే ఒక్క కూరతోని తినేస్తారా.
ఆహ్ తింటారు. ఇంక అప్పుడప్పుడు చారు చేసుకుంటాము చింత చారు కానీ ఇవాళ చేయలేదు ఇగ.
ఆహ్ అదే పప్పు చేస్తే ఇగ పచ్చడన్న ఏమన్నా కూ. మన్న ఏమన్నా ఇట్లా ఉండాలి అంటారు కదా.
ఉమ్ ఇక టైం ఉంటే అవి చేస్తాం లేకుంటే ఇక అది వట్. ట్టిన్ తింటారు.
ఉమ్ ఇగ అదే బెటర్ అండి ఇగ ఇగ మళ్లీ డబల్ డబల్ ఏం చేస్తా. చేసుకుంటూ ఉంటాం ఇగ.
ఆహ్ అవును మీరేం చేశారు.
మేమా మేం బెండకాయ చేసినాంమండి.
అవునా పులుసా ఫ్రై ఆహ్.
ఆహ్ అది పులుసు గాదు ఫ్రై గాదు. కొంచెం ఇట్లా కొంచెం గ్రేవీ కర్రీలాగా ఇగ. టమాటో ఎస్తాం గదా, టమాటో ఎస్తే ఇగ ఒక రకంగా అయి. ఉంటాది కదా అని అట్లా ఇగ. ఉమ్ ఇగ ఫ్రై ఒకరు కావాలంటారు ఒకరు పులుసు కావాలంటారు. ఒక్కరు చారేసి జేయమంట్ అంటారు. ఇగ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. ఇగ మా ఇంట్లో అయితే.
మ్మ్, అవునండి. కానీ ఎందుకో బెండకాయ ఎక్కువ తినబుద్ధి కాదు. అంటే అది మంచిదే గానీ, తినబు బుద్ది కాదు.
ఉమ్ ఎందుకు బానే ఉంటది గదా దాని టేస్ట్ గూడా.
ప్చ్ అంటే బానే ఉంటది గానీ ఒక్కొక్కసారి ఎందుకో ఎక్కువ తినబుద్ధి కాదు.
ప్చ్ అంటే అది టేస్ట్ ఉండదు ఒక్కొక్కసారి చేస్తే గూడా గానీ.
ఉమ్మ్.
కానీ బానే ఉంటది. మా ఇంట్లో చే అంటే వెరైటీ వెరైటీ చేయాలి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఫ్రై ఫ్రై. ఇది చేస్తే పక్కకు వేరే చారు చింత చారు అన్నా. లేకపోతే ఇట్లా టమాటో ఏసి లేకపోతే ఇప్పుడు మసాలా కర్రీస్ చేస్తరు కదా.
ఆహ్ అవును.
ఇగ అట్. అత్త కోసం వెరైటి వెరైటి జేస్తే బానే ఉంటది. ఇగ మా ఇంట్లో గూడా ఎక్కువ తినారు గానీ. ఇగ తెస్తం ఇగా గానీ అదే హెల్దీ కదా బాగా తినాలి అదే ఎక్కువ బెండకాయ.
ఉమ్ తినలే గానీ ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు.
ఉమ్ అవును. ఇగా గాదిచూకొని జిగురు జిగురు ఉంటది కదా అట్లా కూడా అది అంత కర్రీ చేసేటప్పుడు కూడా బాగా ఇదయ్యేది. ఇదైతది మొత్తం ఇట్లా. జిగురు జిగురు అయితది నురగలు వస్తాది. లేకపోతే ఇట్లా మాడిపోతది. ఏదో ఒకటి అయితది.
ఇప్పుడుదు అప్పుడుదప్పుడు కడిగేసి చేస్తే కొంచెం అట్లనే అయితదండి కొంచం మనం కర్రీ చేయడానికి ముందు. ముందే కొంచెం కడిగేసి. కొంచెం గాలి తగిలేలాగా పెట్టాలి అంటే అప్పుడు అంత రాదు బంక, జిగురు జిగురు. కరు.
అవునా అండి తెలీదు అట్లా చేయడం.
మనం వెంటనే చేసినాం అనుకోండి బాగా జిగ్ జిగురు జిగురు వస్తాది ఇట్లా కలపంగా బంక బంక లెక్క.
ఆహ్ అదే ఇగ అంటే మనం ఇగ వాటర్ లో ఇట్లా కడిగేసి డైరెక్ట్ ఇట్లా కోసేస్తాం గాబట్టి అది అట్లనే ఉం. టు గానట్లు వాట్.
ఆహ్ అవును.
ఇగ దాని వల్ల అట్లా అయితదేమో ఇగ.
ఆహ్ లేకుంటే కొంచెం తెచ్. చీ కొంచెం ఏమంటారు. ఇట్లా ఉల్లారిపోయినట్టైతాయి. కొంచం లైట్ గా అట్లా జేసినా ఎక్కువ జిగురు ఉండదుగానీ ఈవాళ ఫ్రెష్ ప్చ్. పచ్చగా ఉన్నాయే బాగా జిగురు ఉంటది.
అవును అవును కానీ ఇగ అప్పుడిదప్పుడు ఇక టైం ఉండదు కదా అండి ఒక్కొక్కసారి ఇట్లా మనం కట్ జేసు. ఇది కొంచం సేపు ఇట్లా పెట్టుకునేంత టైం ఉం.
హలో.
ఆ వినిపిస్
ఆ ఇప్పుడు ఇనిపిస్తుంది.
ఆ అదే అంటె, మనం కట్ జేసీ ఇప్పుడు మీరు అన్నట్ టు చెయ్యొచ్చు గని అట్ల కొంచం ఒక్కొక్కసారి టైం ఉండది కద
అంటే ఇగ మనం ఒక్కొక్కసారి అనుకుంటం కద, రేపేం కర్రీ చేయ్యాలి అని చెప్పేసి, అప్పుడు నైట్ ఒక ఒకవేళ రేపు మార్నింగ్ చేద్దాం అనుకుంటే, నైట్ వరకు కడిగేసి వెట్టుకుంటే బానే ఉంటయి గదా.
అవును బాగుంటయ అట్ల అయితే మొన్నొ ఒక రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్తే అలానే అండి బెండకాయలన్ని కట్ జేయమంది చేసేసరికి అవి బాగ అయిపోయినాయి అన్నట్టు అంటె అది కాకుండ పప్పు కూడ చేసింది అన్నట్టు ఇగ పప్పు కూడ చేసింది ఇగ బెండకాయలు కూడ కట్ చేసిన చెయ్యి అన్నది కట్ చేసే సరికి అవి ఫుల్ అయిపోయినాయి అన్నట్టు అది కర్రీ చేస్తే కూడ బాగ ఎక్కువ అవుతయి ఇగ అంత ఎందుకు చేశిన అని కొన్ని ఏం చేసింది కొన్ని తీసి పక్కన ఫ్రిడ్జ్ లో పెట్టింది ఇక పొద్దున్న చూసే సరికి అదంత ఎట్లనో అయిపోయినయండి. అంత కుళ్ళిపోయినట్ల మొత్తం
అవున
అంటే ఇట్ల కలర్ ఒచ్చేసింది వాటి మీద బెండకాయల మీద అంత కలర్చి అంటే మరి అట్ల అది చల్లదనానికి అట్ల అయిందో మరి మూత పెట్టలేదు మరి ఎట్ల అయిందో గని
బాగ ఒకసారి బాగ చల్లదనం వాటర్ వాటర్ ఎక్కువ ఉన్న అట్లనే అయితదండి ఒక్కొక్కసారి
ఉమ్ ఇగ అట్ల అయిపోయేసరికి వేస్ట్ ఇగ అంత పడేసినమండి
ఊ హు
ఇంకేం చేస్తరండి మీరు ఇట్ల కర్రీస్ నాన్ వెజ్, వెజ్ ఎక్కువ ఏమి తింటరు మీ ఇంట్లో
మా ఇంట్లో ఎక్కువ వెజ్ తింటమండి
అవునా అంటె వెజిటేబుల్సా? పప్పుల?
ఆ ఎక్కువ పప్పులే ఉంటయి వెజిటేబుల్స్ కూడ ఉంటయి కాని కొంచెం తక్కువ ఇగ
ఇట్ల వెజ్ వెజిటేబుల్స్ ఇవే తినడం బెస్ట్ అండి నాన్ వెజ్ కంటే కూడ
ఆ అవును ఎక్కువ ఎక్కువ మార్నింగ్స్ ఏమో ఎక్కువ ఆల్మోస్ట్ పప్పులె ఉంటయి అప్పుడప్పుడు కూరగాయలు చేస్తం ఈవినింగ్ కూరగాయలు చేస్తం ఇగ
అవున ఊ హుమ్మ్ మేము కూడ చేస్తం వెజిటబుల్స్ ఎక్కువ గాని ఇగ నాన్ వెజ్ కూడ అప్పుడప్పుడు ఎగ్స్ ఇట్ల ఏమంటరు రొయ్యలు ఎండినవి ఉంటయి కద రొయ్యల్ లు ఇంక అవి ఏమంటరు ఇట్ల ఎండిన చేపలు కూడ ఏదో ఉంటయి కద చేపలు అవి అట్ల అట్ల చేస్తం అప్పుడప్పుడు ఎక్కువ మా ఇంట్లో పప్పులు తినడానికి చూడరండి అంటె తింటం పప్పులు గని ఆ పప్పు చేస్తే మళ్ళీ ఏదో కూర ఉండాలి పచ్చడన్న ఉండాలి కనీసం అని అంటరు ఇగ
అవునా
ఇంక ఉట్టి పచ్ ఉట్టి పప్పు తిన అంటె కొందరికి పప్పు పడదు కదండి గ్యాస్ ట్రబుల్ అయి అది ఎక్కువ కూడ కానీ అదే హిందీ అంట కద అంటె పప్పు తినడమే హెల్దీ కద ప్రోట్
అవును ప్రోటీన్స్ అవి వస్తయి అందుకని కొందరుకు పడదు ఇగ అవి పప్పులు
ఉమ్ ఇగ మేం చేసేది ఎప్పుడో అంటె ఎప్పుడు అంటె ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అట్ల చేస్తం గాని ఆ చేసిన కూడ ఎవ్వరు తిననరండి సగం సగం పడేసుడె అయితది అంత
ఆ మేము ఇగ ఒక రోజు కందిపప్పు ఒక రోజు పెసరపప్ పో మధ్య మధ్యల కూరగాయలు మళ్ళా అవి అన్నపపప్పు అంటరు గదా అవి అట్ల ఏస్తాము.
ఆ అవునండి బాగుంటయి అన్నిగ అవన్నీ చేస్తే అంటే ఎట్లా చేస్తారు పప్పు ఇట్ల నేనా ఇంకా ఎట్ల పప్పులో గుడా ఇట్ల కొంచం ఏమంటే కొన్ని వెరైటీస్ ముద్ద పప్ పూ ఇట్లా చార్ వేరే చే చేయడం
ఆహా అట్లా లేదు అంటే చార్ ఏస్ ఒకసార్ చారేసి చేస్తాం ఒక్కొక్కసారి మామూల్గ ఏస్తాం.
అవునా ఏదో సౌండ్ వస్తుందండి?
ఒక్క నిమిషమండి హలో!
ఆ హలో విన్పిస్ ఆ హలో విన్పిస్తుందా అం
ఆ అవును మా డాడీ కాల్ చేసార్ అందుకే
అవునా ఆహ
తిన్నరా మరి మీరు
ఆ తిన్ననండి పొద్దున్నే ఇంగ తిన్న తిన్నానిగ టిఫిన్ ఇగ పొద్దునిగా నైన్ టెన్ లోపు తినేస్తమండి.
ఉమ్ బ్రేక్ఫాస్ట్ కనీ లేట్ ఎయిట్ వరకే చేయాలట అసలు బ్రేక్
అవునిగ ఎయిట్ వరకే చేయాలి గని ఇగ తీ కొంచం పన్ చేసి ఇగ తినేసరికి ఇగ స్కూల్కి, కాలేజ్లక్ వెళ్తారు కదా వెళ్ళే సరికి లేట్ అయితదండి తినేసరికి ఇగ పొద్దున్న ఇగ అప్పుడప్పుడు తిననే తినము ఇంకా డైరెక్ట్ ఆఫ్టర్ లంచే చేయడం ఇగ
అసలు అట్ల బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయద్దంట అసలు తినాలి మూడు పూటలు.
అవును స్కిప్ చెయద్దు అన్ అంటర్ గని ఇంక నేం చేస్తాంమే ఒకసార్ ఏమో తినం తినాల్ లన్పించదు ఒక్సార్ ఏమో టైం టైం ఉండదు. ఆ
అవును అది కూడా కరెక్టే నేన్ చెప్తున్నా గని నేను గుడా అంతే నైన్ టెన్ వరకు టెన్ టెన్ థర్టీ లెవెన్ గుడా అయితది ఒక్కొక్సారి
అవునండి ఆల్మోస్ట్ ఎక్కువ అయితే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ వీళ్ళందర్ అసలు తి తినరండి అసలు డైరెక్ట్ అవి తిని ఇవి తింటరు ఏ తినరు ఓన్లీ ఏమంటరు కా కాఫియో, టీయే ఏదో
ఆ అవి తాగేసి ఇంకా ఎల్ ఇగ లంచ్ టైంకిి లంచ్ చేసడమే
స్తరు మళ్ళీ నైటే ఇంకా
అవును అంతే అండి ఇగ
ఏయ్
ఎప్పుడైనా ఒక్కొక్సారి
కనీ కంపల్సరిగా బ్రేక్ఫాస్ట్ అనేది చేయరంటే కదా అంటే మనం నైట్ తిని పడుకుంటాం మొ మొత్తం నైట్ అట్లనే ఉంటం కదా ఇట్లా మనం ఎయిట్ ఎయిట్ అవర్స్, నైన్ అవర్స్ అట్ల పడుకుంటం కదా కడుపు ఖాళీగా ఉంటది కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి చిన్నగా టిఫిన్ అన్నా ఇట్లా నట్స్ అన్నా నాన పెట్టినవన్నీ మేం ఇప్పుడు తినాలంట
ఆవితినాలి మంచిది కానీ ఎమో అండి గా అంత అవన్నీ వరి వేసుకుంటా ఉంటారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి
ఇగ ఎవరు చేస్తారంటే ఇగ మనం హెల్దీ హెల్దీగా ఉండాలి మనం కూడా రోజు బతకాలంటే చేసుకోవాలండి ఇగ తప్పదు
ఉ చెయాలి
కానీ కొంచెం చెయ్యాలనిపించదు ఊకే ఏంది రోజు వంట చేయడం పనులు చేయడం అది ఇది ఏందనిపిస్తది రోజు
అందుకే ఆ అందుకే నేను టిఫిన్ శుబ్రె అవి కూడా ఎక్కువ చేయను సండే సండేస్ అట్లనే చేస్తాను అంటే వీళ్ళు మార్నింగ్ ఎళ్ళిపోతారు మా వాళ్ళు అంత పొద్దున వంట గావాలి మలి బ్రేక్ఫాస్ట్ రెండు కావాలంటే కుదరదు అందుకే డైరెక్ట్ వంట వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే చేస్తాము మేము
ఇగ అదే మంచిదిగా అట్లా ఇంట్లో ఉన్నప్పుడు చేసినా కూడా అదే ఆ రోజు అయితే ఇం
అవునండి ఆ రోజు మళ్ళీ లేట్ అయితాయి మళ్ళీ పొద్దున వాళ్ళకి చేసి పెట్టాలి టిఫిన్స్ అవైతయో లేదు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ మళ్ళా సాయంత్రం మల్ల వాళ్ళకి డ్యూటీ ఉన్న రోజు ఓన్లీ మార్నింగ్ చేసేస్తే అదే పొద్దున్న మధ్యాహ్నం అయితది సాయంత్రం చేసేస్ అయిపోతది
అవును సాయంత్రం అయితది గాని ఇగ ఇవిది ఉంటయ్ ఇగ టిఫిన్ అంటారు మళ్ళీ తొందరగా తొందరగా స్నానాలు చేయరు అవి చేయరు బట్టలు ఉంటాయి బోల్లు ఉంటాయి టిఫిన్స్ అవి ఇవి మళ్ళీ లంచ్ మధ్యాహ్ం మళ్ళీ వేరే వయాలింతా లేట్ లేట్ అయిపోతుంది ఆ రోజు అసలు హాలీడే అంటారు కానీసలు టైమే ఉన్
అవునండి హాలీడే అంటరు గని అసలు అంటే ఇప్పుడు ఏమైనా జాబ్ చేసే వాళ్ళకి హాలిడే ఉంటది గాని ఇంట్లో వాళ్ళకి హాలిడే ఉండదండి అసలు ఇంకా పని పెరిగి
అవును అవునండి ఇదైతే నిజమే ఇగ ఇంట్లో ఉంటే ఆ ఇంకి త్త పని అయితుది గని ఇగ వాళ్ళు వెళ్తేనే వెళ్ళినప్పుడే మంచిగా మనం కొంచం సేఫ్ అని రిలాక్స్ కావచ్చు గని ఇంగ అట్ల అయితే పని చేసుకుంటేనే ఉండడం అయితది ఇగ
ఆ అవును అస్సలు తీరదసలు వాళ్ళ సండే అంటరు కానీ అది వాళ్ళకి సండే మనకి కాదు
వాళ్ళకి అవి తినాలి ఇవి తినాలి అనిపిస్తది అవి జెయ్యి ఇవి జెయ్యి అవి జెయ్యి ఏమేమో అనేసరికి డే మొత్తం అయిపోదది మనకి కానీ కొంతమంది జాబ్ చేసే వాళ్ళ కూడా అన్ని చేసుకుంటేనే వాళ్ళు ఇంకా టైం మేనేజ్మెంట్ పాటించుకుంటే అన్ని చేసుకుంటారండి ఇంక వాళ్ళకి టైం కూడా స్పెండ్ చేయడానికి టైం కూడా స్పెండ్ చేస్తారు ఫ్యామిలీతో మంచిగా హ్యాపీగా
ఆ అట్లా కని అది ఇప్పుడు ఇంట్లో అందరు ఉంటే అందరు పంచుకుంటే అయితదండి ఒకరే చెయాలంటే కాదు ఆ వర్క్ అనేది అందరు పంచుకోవాలి అంటే అప్పుడు తొందరగా వర్క్ అయిపోతే అందరు ఫ్యామిలీ తోటి కూడా ఉండాల్సి అని చేయచ్చు అన్ని ఒకరే చేసి ఇలా చెయాలంటే వాళ్ళకు కూడా పాపం విసుగస్తుది చెయలేరు కూడా అన్నీ ఏంటి యాస్ట్కొస్తది
అవునండి ఓకే అండి మరి బాయ్
ఆ సరే అండి